హలో హలో చప్ ప్పు నీలు
సండే షాపింగ్కెళ్దాం అనుకుంటున్నా సున్నారా
ఆ వెళ్దాం
ఆ ఏ మాల్ బావుంటుంది
ఊ సౌత్ ఇండియా ఆ
ఓకే నా డ్రస్ సర్కిల్ లో ఆఫ్ ఫాల్స్ ఉన్నాయంట ఊ డ్రసెస్ కూడా బావున్నాయంట క్వాలిటీ కూడా బావుంది ఫర్సు బావున్నాయి అన్నారు శారీస్ కూడా న్యూ మోడల్స్ అన్నీ వచ్చాయ్ అంట
ఊ బా బావుంటాయి అయితే ఊ
పిల్లలు కూడా బాగున్నాయి తస స స వి క్లాక్సు
హ్మ్ బాగుంటె మరి పిల్లలక్ కొందాం
హ్మ్ వెళ్లాలనుకుంటున్న నేను గూడ ఆ ఫెస్టివల్ వస్తాంది కద్ ద ఫెస్టివల్ షాపింగ్ చేయాలి కదా హ్మ్ ఎట్లా ఇంకా చేయలేద్ హద సండే వెళ్ళి షాప్ ఎం చేద్దామను అనుకుంటద
హ్మ్
ఉ నీకేమేమి కావాలో
వెళ్దాంలే నీలు
హ్మ్ నీకైతే ఏవేవిగాల్లా
మనము డ్రస్సులు కొన్నేసి సారిస్ చూద్దాం ఏవన్నా బాంటయి్
బాగుండేది సరే అయితే చెక్ చేద్దాం
హ్మ్
నేను కూడా ఫ్రీ అయితే వెళ్ళాలని
హ్మ్ హ్మ్ వెళ్దాంలే నీలు సండే హ్మ్ హ్మ్
బాగుంటుంది
వెళ్లేసొద్దంలే హ్మ్ హ్మ్ సరే